నమస్కారం
నమస్కారమండి.
ఇంకా అండి ఈరోజు టాపిక్
మీరేప్పాలాండ్ టాప్ పిక్ ఏంటండి. ఆఫీస్ గురించి చెప్పండి. అవునా అండి చెప్పండి మరి టాపిక్. చెప్పండండి మీరే
ఏం చెప్పాలండి మా ఆఫీస్ లో కాఆమె గురించే పెద్ద ప్రాబ్లం అయితుందస్సల్
ఆ అవునా ఆండి ఆ అవున్
ఆ ఏం చేయాలో అర్థం అయితలెదండి.
ఉమ్ అవునానండి పై తలైవుంది. ఊక పైసలు అడుగుతాదేధండి మనుషుల హింసిస్తది.
ఎందుకో అర్థమే గాదు.
ఉమ్ మ్ అర్ధమే ఏస్కోదు ఉమ్ సంథింగ్ ముంద్ ముందొచ్చిన కొమ్ములాకంటే ఎన్కొచ్చిన కొమ్ములా.
కాదు ముందొచ్చిన చెవులకంటే, ఎన్కోచ్చిన చోవ్ కొమ్ములకే ఎక్కువ వ్యాల్యూ ఉం టదంట.
ఓహో ముందోస్తు చోవ్లకంటే, ఎక్ వెనుకొచ్చిన కొమ్ములకి వాల్యూ ఉంటా. నిమే కొమ్ములు కొమ్ములనేప్తంది నాకు.
ఆహ
ఆ
వులకే ఎక్కువ వాల్యూ ఉంటది. ఎందుకంటే చోమ్ములు ర్ తోవులు చిన్న ఉండ్ ఎనకల్ దాని తర్వాత కొమ్ముులే కనబడ్ తాయ్ కదా అండి. చెవ్వులు ఎందుకు కనపడతాయి. కనపడవు కదా, ఫస్ట్ వచ్చింది ఏం కనపడర్ ఎన్క
అంటే ఇప్పుడు చెవులు ఎవ్వరు, కొమ్ములు ఎవ్వరు నాకు అర్థమై అ ఆ ఆ ఆ ఓకే ఓకే అందుకే చేప్ పోతిద్దరు ఆ కరెక్టే ఉమ్మ్ ఏందండి టార్చర్
ప్తుంటగా ఏమో ఇయ్యాల మా అక్క పెద్ద అక్క గూడాదే అంటుంది. మా ఇన్
ఆ
రిలేషన్ ని పెట్టుకున్నారు లాస్ట్ కి ఏం అయితదో ఆమె గురిన్ లేదు బయట పెట్టి గితనడి ఇంట్లో అయ్యో గిట్ల పెట్టినవ్ హలో నా ఫోన్ టార్చ్ పెట్నా ఆ